హలో
ఆ చెప్పండి
ఉమ్మ్ ఇంకా మీ ఇప్పుడు నెక్స్ట్ ఏం పండగ మీది
మాది ఇప్పుడ్ ఒచ్చేది తొలి ఏకాదశి
తొలి ఏకాదశ మీకు పండగలు ఎక్కువ ఉంటయ్ కదా
ఆ అవును ఎక్కువనే ఉంటాయి నెక్స్ట్ మంత్ లో ఉంటాయి తొలి ఏకాదశి
మరి వినాయక చౌతి
వినాయక చవితి సెప్టెంబర్ అన్నా అక్టోబర్ల అయిన ఉంటది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ లో వస్తాది ఎప్పుడైన
ఆగస్టు లేద సెప్టెంబర్లోనా
ఉం
అవునా అదే మీ దాంట్లో అమ్మో చాలా గ్రేట్ అసలు మీరు పూజలు అవివి చేస్తారు కదా గ్రేట్ అసలు మీరు ఎందుకంటే ఆం అన్నీ కడగాలి ఫ్రెష్గుంచ్కోవాలి
ఆ ఉమ్
ఇది నాన్ వెజ్ తిన్నా మళ్ళీ ఫస్ట్ నుంచి కడగాల్సి ఒస్తది మీరు
ఆ అవును నాన్ వెజ్ తీసుకొస్ తే ఆ బట్టలన్ని బెడ్ షీట్స్ అన్ని అన్ని పిండాలన్ని కడగాలి
అన్ని కడగాల
ఆ అంటీ గిన్నెలు గిట్ల అన్ని అవసరం లే కాని బెడ్షీట్లు గాని బట్టలు గాని అన్ని ఇళ్ళు కడగడం అంతే ఐ ఆ చేయాల్సిందే ఉ అన్ని క్లీనింగిగా
ఆ నేనదే అంటున్నా చాలా కష్టం కనీ ఇంకోటి ఏంటంటే పండగలె క్కవ
ఆ అవును
కదా
పడుగలు చాలా ఉంటయి మాకు
చాలా ఉంటయీ, ఆ మీరు మళ్ళీ ఫాస్టింగ్స్ ఉంటరు గదా
ఆ అవును ఫాస్టింగ్స్ గూడ ఉంటరు
అమ్మో మరి ఇప్పుడు ఏ తొలేకాదశికి ఏం జేస్తరు
తొలి ఏకాదశి అంటే వెంకటె వెంకటేశ్వర స్వామిని పూజిస్తరు. అంటే ఇగా ఉమ్ ఆ రోజు కొన్ని ప్లేస్లల్ల నాన్ వెజ్ దెచ్చుకుంటరు
ఉమ్ అవునా
ఆ
అంటే వెంకటేశ్వర స్వామికి నాన్ వెజ్ గుడా వర్తిస్తదా?
అంటే కొంతమందీ అంటే పండక్కి జేసుకుంట్రూ తొలి ఎకాదశి అంటే ఫో మొ దటి పండుగ అన్నట్టు చేసుకుంటరు కొంతమంది నాన్ వేజి కొంతమంది ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఫాస్టింగ్ ఉంటరు అంటిగ ఎవలిష్
ఈ సమ్మక్క సారక్కకి గూడా ఎక్కువ నాన్ వెజ్ జి నడుస్తది గదా
అవును మా ఫెస్టివల్స్ కి చానా వాటికి నాన్ వెజ్ దింటరు అంటే పండగయిపోయిన్తర్వాత ఈవినింగ్ టైమ్ తెచ్చుకునుడు తెల్లారి
అవునా, ఏం అదైతే కంటిన్యూ ఉంటది. పండగని గాదు ఒక మొహరం తప్ప
ఉమ్
ఇగ అన్ని పడుగలకి మేము నాన్ వెజ్ లేంది ఉండం
ఇప్పుడు సంక్రాంతి గ్గుడా అట్లనే ఉంటంది ఫస్ట్ డే, సెకండ్ డే తెచ్చుకోరు థర్డ్ డే రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటరు. సంక్రాంతి కనే ఆ దసరాకిి గూడా బతుకమ్మన్ని రోజులు తినరు, దసరాప్పుడు నాన్ వెజ్ అట్లనే ఉంటది
ఉమ్ మా దాంట్ల మొహరం కట్లూంటది, మొహరం అయినన్ని రోజులు నాన్ వెజ్ అంటూ ఉండదు
ఆ
తర్వాత తినొచ్చు ఆ ఒక్క పండక్కి మేం నాన్ వెెజ్ తినం, మిగతా పండగలకన్నీ నాన్ వెజ్ జే నడుస్తది మాకు మేం ఫాస్ట్ స్టింగ్స్ ఉంటం గదా నాన్ వెజ్ లేంది మాకు
ఉమ్ అవును
అవును ఏదో ఒక ముద్ద ఎక్కువ పోతదనేసి తింటాం
అ
ఫోర్ ఓ క్లాక్ కి తినడం గదా అది కొంచెం కష్టం అనిపిస్తది అలవాటయేంత వరకి
ఉమ్
మళ్ళీ అలవాటయిందనుకో మళ్ళీ ఆ టైంకి ఆకలి అయితనే ఉంటది అది మళ్ళీ అలవాటు తప్పాలి.
ఆ అంటే వన్ మంత్ ఉంటరా? ఉమ్ కొంచెం ఇబ్బందయితది గావచ్చు మళ్ళీ
ఫిఫ్టీన్ డేస్, టెన్ డేసూ అలవాటు కాదు అస్సలు ఆకలవ్వదు అబ్బా ఏదో తినాలని తింటాం టెన్ డేస్ తర్వాత కొంచెం ఆకాలి అవుతాది ఆ టైంకి తింటాం మంచిగానే మళ్ళీ తర్వాత అలవాటు అయే ఫాస్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత అలవాటు అదే ఉంటాది కదా ఆ టైం కి పక్క లేవల్సి వస్తాది నిద్ర రాదు ఇక ఏదన్నా తింటేనే నిద్ర వస్తుది అన్నట్టు అనిపిస్తాది
కాళీ కడుపుతొటి ఉంటే తొందరగా నిద్ర పట్టదు
అవును మా పండుగలు అంటే అన్నీ నాన్ వెజెస్ తోనే కానీ మీ పండగలే చాలా కష్టం మీరు అన్ని కడగాలి అన్ని చెయాలి
ఆ కొంత మంది స్ శ్రావణ మాసంలోన అయితే వన్ మంత్ మొత్తం నాన్ వెజ్ తినరు వన్ మంత్ మొత్తం యా పూజలు బాగా చేస్తారు అసల
పూజలు ఎక్కువ ఉంటాయి అంటే ఇట్లా నోములు నోముల్
ఆ నోములు వ్రతాలు బావుంటాయి పూజలు బాగుంటాయి శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలో పూజలు బాగా చేస్తారు
అవునా
బావుంది
అదే అదే మీ దాంట్లో స్వీట్ మంచిగా చేస్తార అంటే ఇది ఉప్మా అది ఏదో చేస్తారు గా ఉప్మాతో రవ్వతో రవ్వ కేసారి బాగా చేస్తారు అది చాలా ఇష్టం నాకు
అవున
మా ఇంట్లో చేస్తాం కానీ మేము పాయసంలా చేస్తాం చేయమన్నమాట
ఓహొ
ఉను ఇంకోటి ఏంటంటే మీ దాంట్లో ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తే అది అవి చేస్తారు కదా
సకినండ
ఆ బతుకమ్మ పండక్కి అవి చేస్తారు కదా అవి
ఓ
ఆ
తెచ్చరాండి
పొడులు చేస్తారు కదా ఇప్పుడు పల్లి పొడి
ఆ స్వీటు చేస్తారు పల్లీలు లడ్డు లాగా
ఆ లడ్డూలా చేస్తారు మరి పౌడర్ కూడా వేరే ఉ
ఆ అవును లడ్డూలు చేస్తారు కొంచెం విడియో పౌడర్ కూడా చేస్తారు పల్లీలు దంచి అందులో చెక్కర వేసి
ఆ ఆ ఆ
కలేస్తారు
బాగ చేస్తారు మ్మ్ వి
ఓ
ఆ మరి ఇప్పుడు ఇక మీకు నెక్స్ట్ మంత్ పూల్ బిజీ బిజీ కావచ్చు
ఏం లేదు ఏం ఉండదు అంత
మ్మ్
ప్రెంజేట్ ఏం లేదు
ఇంతెనా
ఆ ఫస్ట్ జులైలో ఎవ ఫెస్టివల్స్ ఉండవు ఇక ఆగస్టు నుంచి ఫెస్టివల్స్ బాగుంటాయి మాకు పండంచ లీవి ఫస్ట్ వినాయక చవి తి తర్వాత బొడ్డెమ్మల పండుగ అని ఉంటాంది టది ఆ తర్వత వర్సగా పండుగలు ఉంట టయి ఇగా ఒక్క వినాయక్ చవతి టెన్ డేస్ ఉంటది బతుకమ్మ టెన్ డేస్ ఉంటది బొడ్డమ్మ పండగ కూడ టెన్ డేస్ ఉంటది
ఇప్పుడు వినాయక చవితి రోజు అప్పుడు కూడ మీరు ఏం నాన్ వెజ్ ముట్టుకోరు
ఆ ముట్టుకోం నైన్ డేస్ వరకి ఆ వినాయకుడి దగ్గరికి వెళ్తరు పెడ్తారు పెడ్తరు గల్లీలో
అవునవును గల్లి గ అల్లి పెడతనేే అంత
ఇంక మీరు వెళ్తరా అండి ఎప్పుడన్నా వేరే టెంపుల్లకి ఓన్లీ మీ వా
వెళ్తా నేను సాయిబాబ టెంపుల్ ఒకటి కనకదుర్గ టెంపుల్ ఒకటి ఇది చాలా నమ్ముతా నేను
ఆ
కొనక దుర్గ టెంపుల్ అంటే నేను విజయవాడకి వెళ్ళాను ఆ విజయవాడకి వెళ్ళాను తిరిగి త ఫ్యామిలీ మా హల్ ఫ్రెండ్ అయితే హస్టింగ్ కూడ ఉంటారు
హవున నవరాత్రులు అప్పుడే దసరా అప్పుడే జరుగుతాయి బాగుంటాయి
అవును ఫ్రైడే ఫ్రైడే ఫ్రైడే ఫాస్టింగ్ కూడ ఉంటారు
ఆ చాల పవర్ఫుల్ అమ్మవారు
అవును ఏది కోరుకున్నా అక్కడ అయ్య గారు అక్కడ అయ్యా గారు నాకు తీసుకొచ్చి అదేమంటరు గాజులు ఏ ఏమంటారు ఇచ్చి ఇచ్చారు ఫస్ట్ టైం నేను అప్పుడే వెళ్ళాను అప్పుడే పిలిచి మరీ ఇచ్చారు
అవున
ఇష్టం అనుకొని నేను అంత ఏమంటారుో తీసుకొచ్చుకని దాచిపెట్టుకున్నాను
ఆ అదృష్టమే అండి ఇతను అంత మందిలో ఎవరికో ఒకరికి కదా అట్ల వచ్చేది
వచ్చారంటే
అ
అదృష్టం అనుకున్నాన్ ఇంకా మా ఫ్రెండ్స్ అ అదే అన్నారు నేను చాల లక్కీ అసలు ఎవ్వరి దొరకవు అవి చాల రేర్ అసలుగానే అన్నారు అక్షింతలు ఇచ్చారు మళ్ళీ అందులో గాజులు ఇచ్చారు హా బ్లౌజు
ఒక్క చూపా
ఆ అవిచ్చారణమాట హెలో
ఆ చన్నది
ఉమ్ వాయిసు బ్రేక్ అవుతుంది. హుమ్ ఇంకా మరి
ఆ చెప్పాలండి
ఊ చెప్పాలిగా మీరే ముందు విషయాలు ఇంట్లోనే బోరింగ్ బోరింగ్ ఉంది ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి బ్యాగ్స్ తీసుకోవాలి బుక్స్ తీసుకోవాలి అవే లోళ్ళుంది ఇప్పుడు
అ
ఏ నేను అంటున్నానే ఆన్లైన్ వాళ్ళు స్కూల్లోనే ఎందుకంటే వీళ్ళది సిబిఎస్ సిలబస్
ఆహా కొన్ని స్కూళ్లలో బయట తీసుకుంటే ఒప్పుకోరు
ఐతే సిబిఎస్ ప్రతిది వాళ్ళే తెప్పిస్తారు మన దగ్గర దొరకవు నోట్స్ నోట్స్ పెన్సిల్స్ ఎరేజర్ దగ్గర నుంచి వాళ్ళే ఇస్తారు మనం ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకు యాక్టివిస్ ఎక్కువ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి
ఉ
అవి కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారన్నమాట మనం బయట నుంచి ఏమి తీసుకోవద్దు.
ఉ
ఇగ అంతా వాళ్ళతే కొంచం ఆన్లైన్ సిస్టమ్ చేస్తారు ఆ ఏదైనా ఇటున్నా ఇది తెచ్చుకోండి ఆన్లైన్ లో పెట్టుకోండి అనేసి అంటారు బుక్స్ కూడ వాళ్ళే ఆ అన్ని వాళ్ళే ఇగ పుల్లె ఎక్కువ
ఆ స్కూల్లో అమౌంట్ ఎక్కువైతది బయట తీసుకుంటేనేమో ఒప్పుకోరు
ఆ ఉప్పు అసనే అసలు ఆ బుక్సేరావు మొత్తం డిఫరెంట్ వస్తాయి నేను చూస్తాను కదా ఊ బాగుంటది ట్వలది
ఊ
ఇప్పుడు అవే ఉన్నాయి మళ్ళీ బ్యాగ్స్ వాళ్ళలకు పాపం వాళ్ళు ఆ బ్యాగ్స్ మోయలేక ఇబ్బంది పడుతనే ఉంటారు పాప అన్ని బుక్స్ ఉంటాయి వాళ్ళకి
ఎక్కువ ఉంటది బుక్స్
వాళ్ళని చూస్తా ఉంటే పాపం అనిపిస్తా ఉంటది ఊ హుహు ఇంకేటి మరి విషాయాలు
అకే చెప్పాలండి ఏ క్లాస్ అండి మీ పిల్లలు
ఆ ఫస్ట్ బాబు థర్డ్ క్లాస్ ఇప్పుడు థర్డ్ క్లాస్ ఏంట్రీ సెకండ్ క్లాస్ అయిపోయింది.
ఆ చిన్న వాళ్ళే
ఆ అయితే చిన్న వాళ్ళు ఇద్దరు బాబులే ఏమో ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అయిపోయింది సెకండ్ క్లాస్ అంటే ఫస్ట్ బాబు తర్వాత ఇద్దరు ట్విన్స్ అన్నమాట వాళ్ళు కూడా బాబులే
ఆ
ఊ అమ్మో పిల్లల్ని కనడం ఈజీ వాళ్ళని చూసుకోరము చూసుకోవడం వాళ్ని మెయింటైన్ చేయడం ఒక నరకం వాళ్ళతో తెలుసా వాళ్ళకి ఇప్పుడు వాళ్నకి ఇప్పుడు ఏం తెలుసు ఒకరితో ఒకరు గొడవ పడుతనే ఉంటారు నువ్వ వద్దంటే నేను వద్దంట వాళ్ళతో నిజం చెప్ నా ఏ మ్మో నేనైతే మా అమ్మనే తిడతా
వాళ్లు ఎయిత్ క్లాస్ అట్లా వచ్చే వరకే వాళ్ళకి ఏది తెలిదు సరిగా
తెలిదు వాళ్ళ వాళ్ళది స్నానం చేసుకోరాదు ఆ వాళ్ళది వల్ల వర్క్ ఏం చేసుకోరు కదా అన్ని నేనే చేయాలి ఇక్కడ మళ్లీ మా సా మళ్లీ మా సా సార్ ఎంటంటే బయటికి వెళ్ళిపోతారు ఇంక వాళ్ళని ఇబ్బంది పెట్టలేము మనం పిల్లలు ఇలా చేస్తున్నారు అనేసి ఏం అమో ఏదో ఇగ అలవాటయిపోయింది
ఆహ
ఉమ్ కానీ పిల్లలు లేకపోతే బోర్